హలో హలో హలో
మ్మా అన్నారా అండి ఆ వినిపిస్తుంది వాయిస్ సిగ్నల్ ఉందా మీ దగ్గర
ఉన్నా అండి మీరు బాగేనా అండి
ఆ
ఏమి ఎత్తారూ అండి
ఏమి లేదండి
ఖాళీ ఖాళీ
మా పచ్చని గార్డెన్ల కూర్చున్న
నేను ఇప్పుడే చాయి పెట్టుకున్నా అండి డికాషన్ ఇప్పుడే చాయ్ పెట్టిన డికార్షన్ హలో
లో
చెప్పనండి హలో
హలో
హలో
ఆ చెప్పండి
ఏం కాదులేండి
ఆ
చెప్పననికి ఈ విషయాలు
ఏమున్నాండి ఏం లేదండి మా అమ్మనేమో పక్క
ఆ
కూర్చుంటే గుంజుతున్నాయి అందుకే ఇగా పనిచేసి అండి పని టైం అయితాంది కదా పచ్చడండి టమాట పచ్చడి అండి మీకు ఫోన్ వ వస్తున్నట్టుంది కట్ చేయండి
మీ తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదా అండి
రాలేదండీ ఇంకా
ఎటు పోయిండండి ఒక్కడు
ఏమో అండి తెలవదు ఎటో పోయిండు
అవునా
ఉమ్
ఇంకా చెప్పాలండి విషయాలు
ఏం లేదండి చెప్పాలండి మీరే అంతే మామూలే అంటే ఇంతసేపు మా ఇంటి ఉందడు ఒక చిన్న తమ్ముడు ఉంటాడు
ఆ ఆ తమ్ముంకేమైంది హలో హలో మియామ్ యాద్ యండి
ఆ వినిపిస్తుందండి ఇప్పుడు
ఉమ్మ్
ఆ చిన్నతమ్ముడు ఏం చేసిండంటే మా పక్క ఇంట్లో జామ చెట్టు ఉంటదండి ఇంటి పక్క పక్కన వాల్లది జామ్ కాయలు దొంగతనంగా కొడుతాండు అన్నా ఒకటేసారి బయటకు వచ్చింది వాడు రానంగానే ఒకటే ఉరుకొచ్చుడియమా చిన్న తమ్ముడు ఆ పాపం జంకాయలు కూడా అక్కడనే పడేసి వచ్చిండియా తీసుకోనే తీసుకోలేదు ఉరికొచ్చి దాసుకున్నాడు ఇగా ఉమ్
జంకాయ తీయగుంటయా అండి
తియ్యగా ఉంటాయండి
ఏజాక తెల్లజాంకయా ఏజాంకయ ఐతే తెల్లజాంకయా
తెల్ల జాంకాయనే అండి మస్తు స్వీట్ ఉంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతయి
ఎప్పు నేన్న అండి
తింటా అండి రోజు తింటా మా చెట్టుకు కూడా ఉంటాయి ఫుల్లు జామకాయలు
ఎప్పు నిన్నా అండి
తిన్నాండి
ఆ తియ్యగా ఉంటయా దాని
అవునండి మస్తుతియ్యగ ఉంటాయి జామకాయలు
ఇంకేంచేస్తున్నారు అండి మరి
ఎమ్లా బావిఇట్లో త పోదము
అవునా
అత్త పోయి
పనికి నింకా
అ ఫ్రీ అనండి
మళ్ళీ నేను కాల్ చేస్తా నాతో మాట్లాడండి
పోదామ్ పనికన్ ఏ పోదామ్ ఇదే గోరాంసిలక గోరంసిలక
ఎమ్ తిన్నరండి ఎటో పోదామంటారు కదా
పొలం కాడకి ఆటో ఏటో కణం
అవునా అండి
సంచి సం కన్నాబా వేర సంచి పెట్టారా చెప్పాలండి విష్యాలు
తిన్నారా అండి మధ్యాహ్నం అన్నాం మరి
గోంగూర పచ్చడీ వేసుకు
సూపర్ ఉంటది పచ్చడసాలు
గోవా మంచిగా ఉంటుంది హ్మ్మ్ ఓ మా అక్క దండిగా పడుకొంది అండి తలకాయ్ నోతాండి అట మాట్లాడి మాట్లాడి
అవునా
హ్మ్ పాపయి తలకాయ్ నొస్తాంది మాట్లాడి మాట్లాడి చెవు నోతాంది మాట్లాడి ఏమోగ పైస పడ ఏమోగ అప్పటి నుంచి తలకాయ్ బా నోతాంది
హ్మ్ మనం పోయిన సంధి గానే వకగా ఎట్
చిరు మళ్ళీ ఈ రో ఈ రోజు ఏం రిప్లై ఇవ్వలేదండి ఈ రోజు కూడా మెసే
అ అ ఫోన్ ఇయతార అండి కొంచం వెనకా ఇకనే ఎన్నినున్నాయాండి
నాయి ఇంక పదున్నాయా అండి
ఆ నీతో మాట్లాతండి ఇంకో ఫైవ్ మినిట్స్ అండి నా కాళ్ళ అయిపోయానాక ఆ సో నోతాంది మాట్లాడి మా టడి పాపం ఏం కష్టంవచ్చే వీళ్ళలకు నా సెల్ లో బ్యాంచ్ అయిపోతాంది ఇంకొక గంటవలే పోతి గంటలో మొత్తం మాట్లాడాలి
హాట్స్పాట్ ఆన్ చేస్తా
హాట్స్పాట్ ఆన్ చే దాంది ఆన్ కాదు అండి హాట్స్పాట్కు హ్మ్ హ్మ్ హాయ్ ఇగో ఇ పో అంది ఆ నమ్మకంలే రేపు అయితే నమ్మకం అయిపోతే అయిపోని
మెసేజ్ వస్తుంది కదా అండి చూసుకోలేదా మీరు
చూసుకున్నా గాని నేను వేసుకునేది ఈ తారీకు అండి ఇరవై ఐదు ఏ ఎస్కున్నా ఇరవై వేసుకుంటే ఇరవై ఆరుకే అయిపోతాయండి హ్మ్ హ్మ్ ఇంకా ఒక అండి విజితా అక్క ఆ అయిపోతాంది ఇగ మా
ఇంక ఎన్ని ఉన్నాయ్ అట అండి మీ అక్క వాళ్ళవి మరి
అక్క వాళ్ళ వి ఏనున్నాయ్ అక్క అ అయిపోయదక్క మా అక్కది
ఎంతలా
హ్మ్ ఒక్క నా ఇంకొక్క ఉన్నాయండి ఫోర్ ఓ ఏమో ఉన్నాయ్
అక్కవు కూడా ఉన్నాయా నాయి అయితే ఇంకా పదిన్నాయండి ఎప్పుడయిపోతాయో ఏమో అర్ధం కాట్లే
ఏ ఇతన్ది ఆయిపోతే భి అప్చేస్థాంది ఈ తలకాయ్ ఉకే ఫోన్ చేయాల వీళ్లకు
ఆ చిన్న తమ్ముడికి చేసిన వాడితోటే చాలా సేపు మాట్లా తిన్నండి
మావోలు రెంబైయాచ్చ కానీ నువ్వు ఎందుకు చేతావ్
ఇవాల అండి వాడుస్ ఫ్రీగానే ఉంటాడా అండి నెంబర్ ఇస్తా మాట్లాడండి
ఉమ్ మన యావన్న గుర్తు చేత్తదా గుర్తు చేయదా అండి ఏ
ఏం కాదండి మాట్లాడండి ఇట్లా కార్య యాప్ లో ఉన్నారంట కదా బ్రో మీరు
పేరు పెట్టి అనడ్డటా ఆ అట మాట్లాడదట పేరు పెట్టి అందుకే
ఇందులోనే చెప్పొద్దండి మీరు మళ్ళీ తర్వాత చెప్పాలి
ఏదు మెయింటైన్ చేయొద్దటా ఉమ్ నెంబర్ చెప్తా ఇయ్యండి మాటత మీ ఎందుకు
అ ఇస్తా అండి ఖచ్చితంగా మీకు ఫార్వర్డ్ చేస్తా అండి తర్వాత
మ్మ్
ఇంకేం చేస్తున్నారండి మరి
ఇంక చెప్పాలండి గ విషయాలు
ఏముందండి
మా అత్తమ్మ ఇంటికొచ్చిన చిన్న అత్తమ్మ ఇంటికి మా బామంత అనుకున్నారు ఒక్కాయన బయట ఇంకో ఆయన సల్లడి నొక్కుతానండి పెద్ద అయిన
ఆ ఎంత మంది ఉన్నారండి మీకు
మా బావలు ఇద్దరుంటరండి మా పెద్ద పెళ్లి మా చిన్న బావ కి ఇంకా పెళ్లి కాలే మ్మ్ పాప మా బావ పిల్లలు ఎప్పుడయతాయండి ఏం లేమ తిన్నరు పాన్నరు పోలం కెలిపు ఎడ్ మనడు ఈ పని చేసుకుంటామండి వ్యవసాయమే ఏమి లేదు
మరి
మ్మ్ మీరేం పనికి పోతారండి
నేను చదువుకుంటాండి హాస్టల్లోనే రోజు కాలేజీ కి పోత
ఆ
మా అక్క వాళ్ళ పెళ్ళి ఉండి అందుకే ఇంటికొచ్చినండి
మళ్ళ పెళ్ళి పోతురు అన్ని మీరే ఎంజాయ్ చేత్తర పెళ్లలల్లా
ఆ అవునండి ఫుల్ ఎంజాయ్ చెయ్యాలె పెళ్ళికి పోవాలె
ఊ
రావాలండి ఖచ్చితంగా పెళ్ళికి మంచిగా డీ జే గిట్లా డ్యాన్స్ చేద్దాం అందరం కలిసి
ఏమో అండి ఆ టైం కి మనం ఇమి ఎక్కడ ఉంటాం ఏసి అప్పుడు పెళ్ళెప్
ఫస్ట్ తారీఖు అండి పెళ్ళి ఫస్ట్ తారీ కు ఎటూ పోకండి ఖచ్చితంగా అందరూ రావాలండి
పత్తికా అండి ఒకటికి ఆ
ఆ అవునండి ఏప్రెల్ ఫస్ట్ కు
ఎవ్వరంటే ఇయాలా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఇంకా ఆరు రోజులున్నాయి గా అండి
అవునండి ఇంక కరెక్ట్ వారం ఉన్నదండి బుధవారమే వచ్చే బుధవారం ఇగ ఈ ఆటి రోజు పెళ్లి ఊ ఓకే అండి ఇగ నాకు పని ఉంది కట్ చేసుకోండి ఇగ నేను చేస్తా లిఫ్ట్ చేయండి
ఆ ప టామ్ వడతా సయి అతాను
ఆహా లేదండి ఇప్పుడు చేస్తే లిఫ్ట్ చేయండి మళ్ళీ తర్వాత నేను పని చేసుకోవాలండి